మ్ అవునండి ఎలా ఉన్నారండి
ఆ బాన్నామండి మీరెలా ఉన్నారండి
బావున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి ఏం తిన్నారండి మీరు
మేమైతే ఈరోజు పప్పు చేసుకున్నామండి మీరేం చేసుకున్నారండి మ్
చ్చేసి మటన్ బిర్యానీ చేసుకున్నామండి
అవునా అండి మీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టమా అండి
ఆ చాలా ఇష్టమండి చాలా బావుంటుంది కదండి మటన్ బిర్యానీ వచ్చేసి
మ్ అంటారండి ఇంకా పెళ్ళిళ్ళల్లో పెట్టే మటన్ బిర్యానీ అంటే ఇం ఇంకా చాలా బాగుంటుందంటారండి
అ అవునండి చాలా బాగుంటుందండి అది
మ్మ్ విన్నానండి
మ్మ్ చెప్పాలండి లయ స్కూలు
మ్మ్ చెప్పండండి ఎలా చేస్తారు నేనెప్పుడు ట్రై చేయలేదు కానీ మీరు చెప్పిన తర్వాత ట్రై చేస్త త్తా అండి ఖచ్చితంగా
ఆ చాలా బాగుంటుందండి మనం బయట తినకూడదు కదండి మటన్ బిర్యానీ ఇలాంటివన్నీ బయట ఏదో కల్ప్ తరు కదంటారు కదండి
ఆ అంటారండి బయట కలుపుతారు అది ఇది అని చెప్పేసి నాకైతే పెద్దగా తెల్దండి
ఆ ఫస్ట్ వచ్చేసి మనకి మీకి మటన్ ఎంత కాదంటే అంత తీసుకొచ్చండి ఒక కేజీ కాని రెండు కేజీ గాని నేనైతే ఒక అర్ధ కేజీలు చెప్తున్నానండి
మ్మ్ అవునా అండి
ఆ ఒక అర్ధ కేజీ మటన్ తీసుకోండి తర్వాత బాస్మతి బియ్యం వచ్చేసి ఒక అర్ధకేజీ తీసుకోండి
మ్మ్
అంటే రెండు కప్పులు అట్లా అండి తర్వాత ఉల్లి ప్పాయలు మూడు టమాటాలు రెండు పెరుగు అంటే ఓ కప్పు తీసుకోవాలండి
కాదండి ఆ బిర్యానీలోకి పెరిగేస్తారా అండి అసలు
అంటే మ్యాగ్నేట్ చేసుకునేకి వేస్తారండి పెరుగు మటను ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి కదండి
అవునా అండి పెద్దగా తెల్దులెండండీ చెప్పండండి
ఆ తర్వాత పచ్చిమిర్చి నాలుగు అల్లంవెళ్ళుల్లి పేస్ట్ ఒక టూ రెండు టూల్స్ టేబుల్ స్పూన్లు పుదీనా ఆకు అంటే తీస్ కోల కొత్తిమీర నిమ్మ రసం ఎర్ర అంటే పొడి అది పసుపు క్క గరం మసాలా బిర్యానీ ఆకులు లవంగాలు ఇవన్నీ తీసుకోవాలండి ఇంకా యాలక్కలు దాల్చిన చెక్క క్క నెయ్యి నూనె ఉప్పు మన తగినంత ఇవన్నీ పదార్థాలండి
అవునా అండి
ఆ తర్వాత ఫస్ట్ మనం వచ్చేసి మటన్నీ శుభ్రంగా కడగాలండి ఎందుకండి దాంట్లో చానా చెత్తా చెదారం అంతా ఉంటుంది కదండి
అవునవునండి విన్నా అండి అట్లంతా ఉంటాది అని చెప్పేసి
అవునండి అందులోకి మనం పరు పెరుగు అల్లం వెల్లులి పేస్ట్ మిరప్పోడి పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలపాలండి
ఓకే అండి
ఆ దాన్ని కనీసం ఒక గంటపాటయినా మాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి
ఓకే
ఫస్ట్ వచ్చేసి మనం ఆ లోపు మనం బియ్యం వచ్చేసి ఉడికించుకోవాలండి
ఓకే
ఆ ఫస్ట్ బాస్ బాస్మతి బియ్యం ని ఒక అర్ధగంట సేపు నాన్బెట్టుకోవాలి అండి ఎందుకంటే నానబెట్టుకుంటే బాగా ఉడుక్ తాయండి తొందరగా ఆ తర్వాత ఒక పాత్రలో నీరు పోసి బిర్యానీ ఆకు లవంగాలు యాలక్ క్కలు దాల్చిన చెక్క ఉప్పు వేయాలండి బాగా
మ్మ్ అవున్లెండండి అవన్నీ వేసుకోవడం వల్ల ఆ మసాలా అంటామండి అది అసలు మసాలా తినడం వల్ల మంచిది కాదంటారేమో ఆరోగ్యం కిీ
అవునండి కానీ కొంత మంది తింటారుకదండీ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా తినకూడదండీ ఇవన్నీ
మ్మ్ అవునండి అసలు మంచిది కాదంటారు
ఆ ఆ అండి తర్వాత బియ్యం వచ్చేసి సీ డెబ్బై శాతం ఉడికిన్ ఉడికించుకోవాలండి మనం
మ్మ్
తర్వాత కుక్కర్ లోకి నూనె నెయ్యి బాగేసి నూనె పని నెయ్యి గానీ ఏదైనా వేసుకో
కాదండి నూనె కాదండి నూనె వేయడం వల్ల అది డయాబెటీస్ అంటారు నెయ్యి వేయడం వల్ల మంచిది అంటారు కదండి
ఆ నెయ్యయినా వేకోవచ్చండి మనకి నెయ్యేసుకుంటే టేస్ట్ వెరైటీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా కొంచెం మంచిదండి
అవునండి నెయ్యి తినడం వల్ల చాలా మంచిదంటారండి అది కొంచెం ప్రోటీన్ ఇస్తుంది అనేలాగండి అంటారండి నెయ్యి అనేది ఆయిల్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయండి అవి మంచి మంచి ఆయిల్స్ వాడల్లా దాంట్లో పామాయిల్ అంటారు చనక్కాయ ఆయిల్ అంటారు ఫ్రీడమ్ ఆయిల్ అంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి పామాయిలు అనేది ఏదో కల్తీ ఆయిలు అట్లంతా అంటారు కదండి నాకైతే తెల్దు పెద్దగా మీకేమైన తెలిసింటే చెప్
అవునండి రిఫ్ ఫ్రెంట్ ఆయిల్ అనేది మంచి ఆయిల్ అంటారండి మరి ఎంత వరకు నిజమో నాకు తెలీయదండి అందరు అంటారండి మనం ఏది అయితే మనకు అలవాటుంటుంది అది వాడుకోవాలి
అవునండి కాకపోతే ఇప్పుడు మనం చూస్ కున్నట్టయితే ప్రతిసారి కంటిన్యూగా ఒకే ఆయిల్ వాడకూడదండి ఒకే ఆయిల్ వాడడం వల్ల మనం డయాబెటీస్ తో సఫర్ అయితామండి మారుస్తూ ఉండల్లా అది ఇంకేస్
మ్మ్
పామాయిలే పామాయిలయినా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వన్ ఇయర్ అవునండి ఇప్పుడండి
ఆ ఇబ్బుడు ఓకే అండి మనం దాన్ని ఆ చేసుకొనింటాం కదండి
పామాయిలయినా పర్లేదండి
ఆ అండి ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేస్ కొనింటాం కదండి అవచ్చేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి తర్వాత ప పచ్చిమిర్చి టమోటా వేసి మెత్తగా మెత్తబడే వరకు ఉరికించుకోవాలి మనం బాగా దాన్ని
ఓకే
మనం మే ఏదైతే మ్యాగ్నెట్ చేసుకొనింటాం కదండి మటన్ వేసి ఐదు నిమిషాలు వేయించాలండి బాగా తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కొంచెం కలుపుకోవాలండి దానికి బాగా
అవునండండి ఆ
ఆ తర్వాత కొద్దిగా నీరు వేసి మటన్ మెత్తగా అయ్యే వరకు కుక్కర్ లో ఆ అంటే మటను ఉడకదు కదండి డైరెక్ట్ చేస్తే నాలుగైదు విజిల్లు పెట్టాలండి ఫస్ట్ మనము
మ్మ్ అవునండి కాదండి మటన్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి
అవునండి చికెన్ కంటే మటనే తినాలండి చాలా ఎక్కువ
అదే అండి చెప్తూ ఉంటారు మటన్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫ ఫిట్స్ ఉంటాయి అదా ఆ బాడీని డిహైడ్రేట్ అవ్వనిదంట కదండి మటన్ తినడం వల్ల
అవునవునండి
మ్మ్
ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి
మ్మ్ మ్మ్
ఆ ఫస్ట్ వచ్చేసి మనం మటన్ ఏదైతే ఉడికించుకోనింటామో అది వేసుకోవాలండి కొంచెం తర్వాత ఒక లేయర్ మనం డెబ్బై శాతం వరకు బియ్యం వేస్ వేసుకోవాలండి తర్వాత మటన్ బియ్యం వేసుకొని అట్లా ఒక మూత పెట్టే ఏస్ సేమ్ మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే పెడతామో అట్లా వేయాలండి
అవునండి బాగుంటుందా అండి మరి లాస్ట్కి టేస్ట్ అది
ఆ చాలా బాగుంటుందండి అసలు మీరు ఒకసారి ట్రై చేయండి అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి దీన్ని బయట తినే కంటే ఇంట్లో చేసుకో ఏమంటే నీట్ గా చేసుకోవాలండి అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీస్
అవునా అండి
మ్మ్ అవునండి మీకేం వంటలచ్చండి
నాకైతే చికెన్ వచ్చండి చికెన్ ఎలా చేయాలో చెప్పనా అండి నేను
ఆ చెప్పండి
ఆ ఫస్ట్ చికెన్ ఎలా చేయాలంటే అమ్ మనకి ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నామంటే దాంట్లోకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆ చెక్క లవంగం తర్వాత బియ్యం తర్వాత మనం బిర్యానీ చేసుకున్నట్టయితే బిర్యాకు బిర్యానీ ఆకు తర్వాత దాంట్లోకి ఆ ఇంకా స్పైసెస్ ఉంటాయంటారు చూడు బిర్యానీ స్పైసెస్ అవన్నీ తీసుకోవాలండి తర్వాత ఇంకా నార్మల్ గా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి దానికి కూడా అంతే అంటే అవన్నీ తీసుకొని ఒక టమోటా ఒక ఆనియన్ పెరుగు ఆ పెరుగు తీసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పేసి అంటారు కదండి అ ది మనము మనకి గ్రేవీ స్టైల్ లో కావాలంటే ఆ ఆ ఏమి చెక్క ఇదేమి చెక్ ఇక్క లవంగం కొబ్బరి అవన్నీ ఆడిచ్చుకోవాలండి
కో ఓకే
ఆ ధనియాల పొడి ఆడిచ్చుకొని మసాలాగా పెట్టుకోవాలి ఇన్కేస్ మనకి గ్రేవీ స్టైల్లో కావాలంటే ఫస్ట్ గ్రేవీ స్టైల్లో ఎలా చేస్తారో అది చెప్తా చూడండండి ఆ అవన్నీ మసాలా అంతా ఆడిచ్చుకున్న తర్వాత చికెన్ని బాగా కొంచెం పసుపేసి బాగా వేపనిచ్చుకోవాలంటే ఎందుకంటే చికెన్ అనేది ఒక డిఫరెంట్ టైప్ స్మెల్ అని చెప్పేసి అంటా ఉంటారు
అవునండి నీచు వాసన అనేది వస్తాదండి
అవునండి ఆ స్మెల్ వస్తాది అందుకోసం మనం దాన్ని బాగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంతసేపు అంటే చికెన్లో నుంచి వాటర్ దాని పాటికి అవే బయటకు వచ్చేంత వరకు అండి అప్పుడు మనం కొంచెం పసుపు వేసి ఆ బాగా ఫ్రై చేసుకుంటే ఏ స్మెల్ ఉండదండి తర్వాత ఆ కొంచెం ఆనియన్ వేసుకుని కొంచెం బాగా అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మసాలా ఉంటుంది కదండి మనం చెప్పినా గదా మసాలా ఎలా ఆడిచ్
ఆ అవునవునండి
ఆ ఆ మసాలా వేసుకోవాలి తర్వాత మనం ఇంకా మసాలా అనేది ఆ కొత్తిమీర ఏసి ఆడించుకున్నామంటే కొత్తిమీర అవసరం లేదండి మళ్ళీ లాస్ట్ లో వేసుకోవడం ఇన్కేస్ మనం కొత్తిమీర వేసుకొని ఆడించుకోలేదు అంటే లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఇంకేస్ అది ఓ ఫ్రై స్టైల్ లో కావాలంటే ఫస్ట్ మనము ఆ ఏం చేసుకోవాలి చికెన్ తీసుకొని బాగా సేమ్ ప్రాసెస్ ఆ బాగా మంచి కడుక్కోవాలి తర్వాత ఫ్రై కాబట్టి మనం చేసుకుంటా అండేది చికెన్ని ముందే మ్యాగ్నేట్ చేసుకో వాలండి ఎలా మ్యాగ్నేట్ చేసుకుంటామంటే కొంచెం పసుపు ఉప్పు గరం మసాలా ఆ నిమ్మపండు ఎగ్ పెరుగు
ఆ
అంత వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్
మనం దీనికి మ్యాగ్నెట్ కూడా చేసుకోవచ్చు అండి చికెన్ కర్రీకి డైరెక్ట్గా వేసుకోవచ్చు కదండి
చికెన్ కర్రీకి కాదండి నేను చెప్పింది ఇంతవరకు చెప్పింది చికెన్ గ్రేవీకి చెప్పాను
అదే అండి చికెన్ గ్రేవీకిి మనం మ్యాగ్నేట్ చేసుకోకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు కదండి
ఆ చేసుకోవచ్చండి మేమైతే మాకి మేము మ్యాగ్నేట్ చేసుకుని చేసుకుంటామండి
ఓకే ఎందుకండి అలాగా హలో
మీరు బాగా తింటారండి ఆ మ్యాగ్నేట్
ఓకే అవునా అండి ఆ వినిపిస్తుదండి ఆ చెప్పండి
ఉమ్ ఉమ్
ఎలా అయినా చేసుకోవచ్చండి లాస్ట్ కు టేస్ట్ టేస్ట్ అనేది ఒక ఒకటే లాగే వస్తుంది
టేస్ట్ ఒకేలాగా ఎట్ల ఉంటుందండి ఇప్పుడు చూసారా ఆ బిర్యానీ టేస్ట్ వేరు ఉంటుంది చికెన్ గ్రేవీ
ఆ అవును అవునండి ఎందుకంటే బిర్యానీకి మ్యాగ్నేట్ చేస్తాం కదండి అందుకని
ఉమ్ అదే అండి
ఉమ్ చాలా బాగుంటుందండి లాస్ట్ కి మ్యాగ్నేట్ చేసుకుంటే
ఆ చాలా బాగుంటుందండి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాలి ఆ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లో కొంచెం ఆయిల్ చేసుకొని మ్యగ్నేట్ చేసుకున్న చికెన్ ఆ ఆనియన్ అవంతా కట్ చేసుకొని పోపు వేసుకోవాలండి పోపు వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దాంట్లోకి వేయాలి దాంట్లో ఓకే దాంట్లో వేసిన తర్వాత అది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా బౌల్ని క్లోజ్ చేస్ తే అందులో వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయండి
ఆ అండి
ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తే ఇంకా ఆ వాటర్ అనే అనేవి దాని పాటుకి అవే బయటకి వచ్చేయళ్ళండి ఎట్లా అంటే మనం వాటర్ పోస్తే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది దానిపాటుకి అవే బయటకు వచ్చేస్తే వాటర్ చాలా బాగుంటుందండి తర్వాత ఆ అది కొంచెం ఆ వాటర్ అనేది ఫాస్ట్గా బయటికి రావాలని చెప్పేసి మనం కొంచెం సాల్ట్ వేసుకుంటామండి మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఇప్పుడు మ్యాగ్నేట్ అందుకు మళ్ళీ అండి అయితే ఇట్లా చేసుకోండండి మంచిగా ఉంటుంది ఆ సరే బాయ్
ఉమ్